హేలో
హలో
హలో ఫౌజీ ఇనిపిస్తుంద ఆ ఆ ఆ ఏంట్రా స్పెల్లింగ్ అలా పెట్టుకునవ్
ఎమ్ బేట్ట
సైజ్ ఫోజియా అంటే ఎట్లా పట్టుకున్నావే
అది ఏమో రాంగ్ వచ్చింది
హామ్ ఎస్ వై ఈ డే అంటే ఎప్పుడు ట్టాయి తినేది
తినేదా
ఆ సిక్స్ ఫార్టీ ల అంటే రోజుయితినై
ఈ రోజు లేదు రోజా.
ఏమి
ఉండ కూడదు ఆ మిట్టలే
అవునా
హుమ్మ్
పీరియడ్స్ వసే ఉండద్దా
ఉహూ ఇజంతా వాటర్
ఏం కాదురా ని నిన్న భారతితో ఎట్లా మాట్లాడిననో తెలుసా అంతా
అవునా
మొత్తాం దీనిల గురించే ఆ ఏం కాదు ఎలా, అయినా మాట్లాడచ్చు కానీ మాట్, మాట్లాడాలి కొంచెం అంటే, మరీ వేరేలా మాట్లాడకూడదు.
ఓకే ఓకే అవును రా సాటర్డే వచ్చింది. ఇంటికి వెళ్ళాను అప్పుడు వచ్చింది.
నేన్ మా చెల్లతో మాట్లాడేట అప్పుడుతే అంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడతాం. ఎందుకంటే ఏం ఉండదు కాబట్టి మాట్లాడేకి.
ఓ మీ చెల్లి కూడా చేస్తుందా.
చేపి చేసిన
ఎగ్జాక్ట్ గా టెన్ మినిట్స్ మాట్లాడాలా. లేకపోతే ఒక వన్ మినిట్ తక్కువైనా పర్ పర్లేదా
కట్ చేయొచ్చు ఏం కాదు అంత ముందు వరకు మాట్లాడాలి నా ఇప్పుడు చూడు నేను ఇప్పుడు విలేకాకు ఫోన్ చేసిననా రెండు సార్లు ఫోన్ చేసిన ఓ. ఒకసారేమో వాయిస్ వినిపిస్తాలే సరిగ్గా
ఆ పిల్ల ఏమో మరి తెలిదు నాకు అది ప్రొఫైల్ టాస్క్ చేయలేదు కదా. అందుకే రావట్లేదు ఏమో.
ఆ అన్నోన్ నని వచ్చింది
ఆ అదే ప్రొఫైల్ టాస్క్ చేయలేదు రా ఆ పిల్ల నేనే ఏమో నొక్కేసా కాదు అన్ను నొకేకి పోయి అవును అన్ని నొకేస పాపం
హుమ్మ్
హామ్ అందుకే వచ్చిందరు
అవునమో మళ్ళీ చేసేనప్పుడు మళ్ళీ కట్ అయంది ఫోను ఇంకా అందుకే మళ్ళీ ఇక్ ఉమ్మ్ తిన్నా ఫ్రూట్స్ తిన్నా
ఉమ్ ఏమి ఫుడ్ తిన్ తింటానని వెళ్ళిపోయి ఫ్రూట్స్ తిన్నావా
ఆ ఇంకా అదే రా తినేది ఇంకా ఫుడ్ ఉండదు కదా ఆ టైమ్ లో అని తెచ్చుకున్న ఉంది ఫుడ్ మరి కింద
హుమ్ సరే ఇంకా చెప్పాలి అటెండెన్స్ ఎతుంది
అటెండెన్స్ తక్కువే ఉంది ఎయిటీ ఎయిటీ ఉంది ఏమో అనుకుంటున్న, మొత్తం ఓవరాల్ అయితే ఎయిటీ ఉంది.
ఆ ఓవరా ఆల్ ఎయిటి నేనా ఉండేది నిది
ఆ ఎయిటీ ఎయిటీ ఎయిటీ త్రీ ఆ మధ్యలో ఇంగ అంతే ఎయిటీ ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉంది.
నాది ఎయిటి త్రీ ఉంది ఎక్కడ నాకు ఫ్రైడే హాలిడే ఇవ్వకపోతే ఎందుకు
అవును బైడ హల్డేస్ బట
ఇడి విడంతర రేపే కదా వెంచటే ఎప్పుడు
పొద్న్ననే వెళ్ళపోతారాను కాలేజ్కి వెెస్డే
ఉ భారతి
భారుతి మారుతి కూడా వెన్నస్ డేని అనుకుంటాం
అవును రే ఫేల్తాని
వల్ల అక్క వెడ్నెస్ డే పోదామనిందంట
ఆహా
అ
ఎప్పుడుస్తావు రిటర్న్
రిటర్న్ సండే
ఆ
అంటే ఇంకా మండే కాలేజ్కి వసాంలీ ఇమనా నైట్ నైట్ టైమ్ రావద్ ని చెప్తాడు ఈ ఇదొక పెద్ద తిప్పాల నాకి నైట్ టైం పోతేనుక బాగా ఒక రోజు ఉండొచ్చు ఇంకా ఎక్స్
అవును అవును డే డే వెళ్తే డే మొత్తం ట్రావెలింగ్ సరిపోతుంది
ఆ డే మొత్తం దానికి జరుపోద్ది
ఇంకా టైర్డ్నెస్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు నైట్ వెళ్తే పోయేసి ఏమైన్నా తిని అట్లా పడుకుంటే మార్నింగ్ ఫ్రెష్ ఉంటుంది
హ
నేను వెన్స్డే ఈవినింగ్ వెళ్ళిపోతా
ఆ నాకు వెనస్డే పోతుంది ఫ్రైడే పోతుంది
నేన్ ఫ్రైడే వెళ్తుందనే వెనస్డే వెళ్ళట్లేదు అది ఏం తెలుసా ఆర్ేల్ల్లో నాకు అటెండెన్స్ లేదు ఎయిటీ ఫైవ్ ఉంది సెవెంటీ ఫైవ్ వస్తుంది చసా కరెక్ట్ ఇప్పుడు నేను అయినా సరే బంక్ చేస్తున్నా అవును
నాది ఉండేదే సెవెంటీ వన్ వందిరా
అమ్మా ఏంట నువ్వు అంత ధైర్యవంగన్నావు
ఉ ఇంకా ఏం చేయాలి తప్పదు వెనస్డే పోవాలి ఇంకా థర్స్డేనే కదా పండగ పోయేకుండదు
షో మరి అది పెరిగేది ఎంత స్లోగా పెరుతుంది అనుకున్నా
ఏమో లే ఇంక నెక్స్ట్ అన్ని క్లాసెస్ అెండ్ అయితే పెరగచ్చు
ఇంకా ఫోర్ క్లాసులు ఉండయి అంతే అదే ఏమో అంటే ఫోర్ క్లాస్ అని నేను గెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇంకో వన్ మంత్ ఉంది కాబట్టి ఫోర్ టు ఫైవ్ ఉంటాయి ఏ ఏప్రిల్ అంతే మళ్ళీ మేలో వసాం కదా
చూడాలి చూద్దాము సరే అప్పుడే అంత జల్లి ఎప్పుడుతుంది సీయటు కూడా సియటు కూడా వన్ వీక్ లో ఉండి
ఫ్రైడేనే ఈ ఫ్రైడే కాదు నెక్స్ట్ ఫ్రైడే
ఇదిేందయ ఇది
ట్వంటీ సెవెన్ ఇంచనే
న ఇవే మత్
ఆ అప్పుడే ఫైవ్ మనిట్స్ అయిపోయింది మాట్లాడి
ఆ ఎంత జల్లి అయిపోతుందిరా
మేలే కదా
ఆ మేలేంట రా మళ్ళీ ఇంకా ఒక సంవత్సరమే ఈడుండేది మనము
ఏయ్ నేను ఏమంటున్నా మనం మాట్లాడి ఫైవ్ మినిట్స్ అప్పుడే అయిపోయింది అంటున్నా
అవునా
ఆ ఉండేద అనుకున్నవ అవున రా ఇది ఫాస్ట్ గా అయిపోతుంది కదా బాదైతుది నాకు ఇప్పుడే
ఏంటో
ఇన్వెన్షియా గొస్తవా
డౌటే వస్తే వస్తా లేకుంటే లేదు
రా రబ్బా లాస్ట్ ఇదే ఇంక్ ఇంక చేర్ వాళ్ళు నెక్స్ట్ ఇయరు మేమున్న నేను విలక ప పక్క అంటే పక్క పోతాం థౌజండ్ హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ వెళ్తాం త్తము
నేనే నేమో చూస్తా
ఉమ్ చూస్తావు నువ్వు రాయ్ అబ్బా ఇంకా కావ్యా కూడా చేస్తా అనింది ఈ రోజు సిక్స్ కి
అవునా
ఉమ్ ఆమేం చెప్తదో ను ఎప్పుడి అవున నా ఆమెతో నాకేం పని నేను అసలు అంతో క్లాస్ లోనే ఎక్కువ మాట్లాడ ఇంకేం మాట్లాడతా ము పక్కడ కూ ప
అబ్బా ఈరోజు అసలు నాతో నిన్న ఏ మాట అట్లానే మట్లాలరా అసలు ఈరోజు సైలెంట్ కూర్చున్నాను ఏమో వాడతాను కాలే పొద్దుగాల నుంచి ఎంత నిద్ర ఫుల్లు ఫుల్లు నిద్రనే ఇంగ మనకి
నిన్న నేను నైట్ కూడా అంత ఎప్పుడో పడుకున్నా మార్నింగ్ ఎయిట్ కి లేచా ఎయిట్ కి లేచి హాఫ్ అర్ లో రెడీ అయే సోచిన ఆయినా సరే అజనా మ్యామ్ క్లాస్ లో అయితే మా ఎంత నిద్ర వస్తుందో అసలు ఈమె చూడు మా దగ్గర రావాలంటే వాకింగ్ వెళ్తుందంట
ఇప్పుడు ఇప్పుడు పోతుందా
పోదాం రా అంట నువ్వు వస్తే పోదామంట
అది ముందే చప్పాలి కదా నను బట్టలు ఇద్దా మనచ్చున ఇ
నేను వేయాలి నేను వేయాలి రేపు రావాలే లేగపోతే లేకపోతే తినే తిన్నాక వస్తామేమోని ఇష్టమే
తిన్నాక తిన్నాక వస్తారు లక్షణంగా వసారూ తిన్నాక
ఉమ్ సరే
ఇంతకీ మీరు తినేదిప్పుడు
ఎయిట్క అంటే ఎయిట్ లోపల తినేస్తాము.
సరే ఎయిట్ వస్తా లే అయితే
మేము సెవెన్ థర్టీకే కానీ ఈ రోజు నేను వీళ్ళక వంటే వేసుకుంటాంమ్మా
వంట చేసుకున్నార ఏం చేసుకున్నారు
చేస్తాం ఆమె టమాటో టమాటో మళ్ళీ ఇదే మీ ఆనియన్స్ తెచ్చిందంటే దాంతో ఏమో చేసేది టమాటో కర్రీ
టమాటా కర్రీ చే బాగుంటది నేను నిన్ననే తిన్నా నైట్ నేను పొద్దున ఇప్పుడా నేను ప య్యాలి రా బట్
ఇప్పుడు కాదురా బాబూ సెవెన్ తర్టీకి రా
సరే ఎయిట్ అది కంప్లీట్ అయితే ఆరేస్తది యూనిఫ
అప్పుల్లో అవ్వదా
ఏమో ఇది లేటు
అవునా నేను ఇప్పుడు నీతో మాట్లాడేసి వెళ్ళాలి నీతో మాట్లాడేసి సి నేను వెళ్ళి నేను చేతో ఉతుకుంటా
అవునా ఏ మాట్లాడుకుంటు ఉతుకు ఎల్లు
లేదు అవ్వదు ఆడంతా గాలింతా వస్తుది ఉండు టెన్ మినిట్స్ అయిందేమో చూడు ఇప్పుడు ఇంకోసారి కట్ కట్ చేసి ఇంకో కాల్ చేసి ఇట్లా ఫోర్ కాల్స్ నీతో ఇప్పుడే కంప్లీట్ చేసేసుకుందాం
ఆ అయిపోది అమ్మో నా నా అంటే ఇంకా ఎక్కువ అయిపోతాయి నా ఇప్పుడు ఎయిట్ ఉన్న ఎయిట్ లో ఇప్పుడు ఒకటి అయిపోతే ఇంకా సెవెన్ ఉంటాయి
ఎవరెవరితో మాట్లాడేసావ్ నువ్వు అప్పుడే
అంటే నేను నావన్నీ పోయినాయిరా సగం సగమే కల్ కట్ అయిపోయినాయి మధ్య కొంచెం మధ్యలోనే
ఎందుకు
ఇప్పుడు సెవెన్ కాల్స్ అయిపోయినాయి అట్లా
ఎందుకు
అట్లా కట్టాయి తే ఇప్పుడు విలేకతో మాట్లాడుకోండి ఇప్పుడు అట్లే రెండు కట్లునాయి కట్ అయినాయా ఇంకా మా ఫ్రెండ్ తో మాట్లాడిప్పుడు అట్లే ఒకసారి రెండు సార్లు కట్ అయి
ఓ అట్లా ఒకసారి కట్ అయిపోతే ఇంగా చేయలేమా అట్లా రిపీట్ కాలు
ఆహా అది ఇంగా అది అది పూర్త అయినట్టు అయిపోతుంది కదా
ఉహు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఆ టాస్క్ లేదనుకో కొత్త టాస్క్ ఫ్రెండే యాప్ అని అయినా నేను వాళ్ళకు కాల్ చేసి మాట్లాడానుకో బట్ ప్రొఫైల్ అంటే కార్య యాప్ ఉంది
ఆ ఆ
యాప్ ఉంది ప్రొఫైల్ టాస్క్ కంప్లీట్ అంతే ఇంతవరకు ఒక టాస్క్ కూడా చేయలేదు నా రూమ్మేటు టెన్ మినిట్స్ అయ్యిందా కట్ చెయ్
ఉమ్ సరే బాయ్ రా
బాయ్ ఇంకోసారి చెయ్యి